హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నా
బావున్నానా అండి మీరు ఎలా ఉన్నారు హలో హలో ఇక్క నెట్వర్క్ లేదనుకుంటా అండి వాయిస్ కట్ కట్ అవుతుంది
హలో
ఆ అండి వినిపిస్తుందా
ఆ ఇప్పుడు సేపు కొంచం హలో
ఆ చెప్పండి ఇంతసేపు కొంచెం
ప్పుడు
హలో ఆ నాకు వాయిస్ వస్తుంది మీకొస్తుందా హలో
హలో ఇప్పుడు వినిపిస్
ఆ వినిపిస్తుంది మీక్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ప్పండి
ఏంటండి వాయిస్ అలా ఉంది ఏమైన్నా కోల్డ్ కాఫ్ ఏమైన్నా
ఏంటండి
కోల్డ్ కాఫ్ ఏమన్నా వచ్చి
లేదు నేను ఇక్కడ టెర్రస్ పైకొచ్చి ఆ దీనికి కింద కూర్చుని మాట్లాడుతున్నానా అందుకు రీ సౌండ్ లాగా మీకు వాయిస్ ఇలా చేంజ్ వచ్చి ఉంటుంది
అవునా
ఆ మాకి కింద హాస్టెల్ కిందైదే రో డ్ ఏదో తవ్వుతున్నారా ఫుల్ సౌండ్స్ వస్తుంటే ఈ లాస్ట్కొచ్చి కొంచెం అ ఈ స్టెప్స్ పైకుంటది కా దాని కింద కూర్చొని మాట్లాడుతున్నా అనమాట లో లోప్పలికి గుహలాగా ఉంది కొంచెం అందుకలా వాయిస్ అస్ స్తుంది మీకు
అవున్లేండి
పడుకున్నానా నైట్ లేట్ అయింది పడుకునేటప్పటికి
అవున్ డెండి
గ మార్నింగ్ లేట్ గా లేషినా ఇంగాలా వాల్సచ్చింది మీకు
అవున్లేండి
ంటండి సమ్మర్ సీజన్ బాగా ఎంజాయ్ చేసారా మామిడికాయలు అంతా
చేశాను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళ నాన్న మామిడిపల్లిచ్చి పంపించారన్మాట అంటే ఒర్శినల్ అనమాట ఎలాంటి పెస్ స్టిసైడ్స్ ఏవి యూస్ చెకోకుండా చెట్టు మీదవే చాలా బాగున్నాయండి చాలా తీయ్యగా ఉన్నాయండి
అంటే మనకు మ్యాంగోస్ దొరుకుతాయి కానీ ప్యూర్ దొరకాలంటే కొంచెం కష్టం కదండి ఇప్పుడు ఉ
అవునండి అవును
అన్ని ఇవన్నీ ఎసి మాగబెట్టేస్తారు మందులంతా ఎసి మాగబెట్టేస్తారు
అవునం
ఆ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా తెచ్చిందిన్నారా మా కోసం మ్యాంగోస్ ఇంకా అవి కూడా తిన్నామన్మాట మేమ్ కూడా
అవున అండి
ఈ సమ్మర్ అంటే గుర్తుకువచ్చేదే మనకి మ్యాంగోస్ మ్యాంగోస్ లేకుండా ఎలా బ్రతుకుతామండి
అంతే లేండి అంటే ఇంకా సీజనల్ ఫ్రూట్స్ కదండి ఇవి మనకి సమ్మర్ వచ్చిందంటే డెఫినెట్గా మ్యాంగోస్ తినాల్సిందే మ్యాంగోస్ ని మిస్ అవ్వకూడదు మనం అంతే ఇంకా ఈ సమ్మర్ లో మనకి కీ చాలా వస్తాయండి లిచి ఫ్రూట్స్ బూటాన్ ఫ్రూట్స్ అని ఆ తర్వాత
లీచీ అంటే తెలుసు రాంబుట్టన్ ఫ్రూట్స్ అంటే
సేమ్ లిచీలానే ఉంటాయండి ఏమంటే ఆ లిచీకి పైన ఏమి ఉండదనమాట ప్లెయిన్ ఉంటది కదా లిచీకి కానీ రాంబోటానికి కొంచెం పైన బొచ్చొచ్చేస్తుదండి సేమ్ సేమ్ అంటే ఆ సేమ్ ఉంటాయండి రెండు
మీరు తిన్నారా
ఆ తిన్నామండి చాలా బాగుంటాయండి అవి కూడా
అయితే నేను ట్రై చేస్తా అండి ఈసారి నేను ఎప్పుడు తినలేదు ట్రై కూడా చెయ్యలేదు చేయలేదు ఫస్ట్ టైమ్ వింటున్నా నేను ఆ వర్డ్ కూడా
అవునండి అంటే మనకి ఇక్కడ అంటే ఆ ఊటీ అలాంటి ప్లేసెస్ లో అయితే కేరళ అలాంటి ప్లేసెస్ లో అయితే దొరుకుతాయండి మాకు కూడా అప్పుడు మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు తెచ్చుకోయిండ్రు అనమాట కేరళకి ట్రిప్ వెళ్ళినప్పుడు
హుమ్
ఒకసారి తిన్నాను నేను కూడా బాగా నచ్చాయి కానీ మన సైడ్ దొరకవండి అవి ఇక్కడైతే బెంగళూరు అలాంటి ప్లేసెస్ లో అయితే దొరుకుతుంది
ఓకే
హు
అయితే ట్రై చేస్తా అండి ఈసారి నేను కూడా ఏం పేరు అన్నారు రాంభూటన్ పేరే కొంచం ఫ్యాన్సీగా ఉందండి రామ్ భుట్టాన్ మనిషి పేరు లాగా ఉండది ఫ్రూట్ పేరు లాగా లేదన్నమాట అవును
బాగుంటాయిండి చాలా బాగుంటాయి ఓపెన్ చేస్తే మనకి లీచి ఫ్రూట్ లానే ఉంటాయి
ఆ ఓకే లిచి కూడా బాగుంటది మొన్న మా మొన్న మా రూమ్ అక్క ఇచ్చింది నైట్ మొన్న ఒక టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా అక్క వెకేట్ చేస్తూనింద హాస్టల్ అప్పుడు ఇచ్చిండే నాకు మా ఫ్రెండ్స్ కి బాగుంటది లిచి ఆ ఇంకా సమ్మర్ అంటే మనకు బాగా గుర్తుకొచ్చేది పిక్కిల్ పెట్టడం అనమాట ఊరగాయలు పెడతారు కదా ఫుల్ మామిడికాయల సీజన్ మామిడికాయలు అన్ని కొనేసి అందరిళ్లలో కూడా ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టేస్తారు అన్నమాట
అవున్లే
తర్వాత ఇంకా ఇవి నేరడీపళ్ళు తెలుసు కదా మీకు
ఆ తెలుసు అండి బ్లాక్ కలర్ లోటివి
కూడా ఫేవరెట్ అండి మేమైతే మా సైడ్ అల్లని మీరేడికాయలు అంటం తెలుసా మా చాలా వరకు అది నేరేడు పళ్ళు అంటారు బట్ నేను అల్లరినేడుకాయలు అంటాన అందరు నన్ను ఎక్కిరిస్తారు సరే అల్లరి చేస్తాయా అవి అల్లరి చేస్తాయా అంటారు మళ్ళీ మా ఫ్రెండ్ ఇంకొకతను వచ్చేసి అల్లరి కదమ్మా అది అల్లడి అంటాడనమాట.
అవునులేండి
ఊమ్
బావుండే అండి ఫోటో
ఇంకేంటండి
ఇంకా మీరయితే ఈ సమ్మర్ లో ఏవేవి అ తిన్నారండి ఇంకా? ఫ్రూట్స్ ఈ సమ్మర్లో ఏవేవి తిన్నా
మ్యాంగోస్ తిన్నా అండి నేను
స్ కాకుండే
తర్వాత అల్లనేరేడు కాయలు తిన్నాను ఉమ్ ఇంకా అంతే అండి
హు
మీరేం తిన్నారు?
నేను మ్యాంగోస్ తిన్నాను, లిచీ తిన్నాను. ఆ నేరేడు పండ్లు తిన్నాను. ఇంగంతే
సేమ్ ఇద్దరం సేమ్
అవునండి సేమ్ తిన్నామిద్దరం
మ్యాగీ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు అంటే ఆ పిల్లకి కొంచెం ఎక్కువ దగ్గు ఉందన్న మాట హాస్పిటల్కి తీసుకెళ్లారన్నమా ట అమ్మాయిని తీసుకెల్లి ఉండింటే ఆ పిల్ల లేస్ ప్యాకెట్ తీసుకొని నాకు ఒక చాక్లట్ తీసు కొచ్చింది ఆ చాక్లెట్ తీసుకొచ్చింది నాకు గుర్తుంది గానీ అది ఎక్కడ పెట్టానో గుర్తుకులేదండి. నేనన్ నాకు సర్చ్ చేయాలనుకుంటు న్నా వెతకాలి అనుకుంటున్నా దాని గురించి మర్చిపోతున్నా
అవునులేండి
ఇంకా మొన్న మా ఫ్రెండ్ బర్త్డే జరిగింది. ఊ బా జరిగింది మా ఫ్రెండ్ బర్త్డే. మీ ఫ్రెండ్స్ ఏమన్నా ఎవరైనా బర్త్డేస్ జరిగినాయ అండి ఇప్పుడు?
అవునండి మా ఫ్రెండ్ది కూడా ఒక అమ్మాయి జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా సెలబ్రేట్ చేశారండి బర్త్డే.
ఓకే
ఊమ్ మా ఫ్రెండ్ కి ఒక అమ్మాయి గిప్ట్ ఇచ్చింది. ఆ రింగ్ ఇచ్చింది అనమాట యాక్చువల్ గా తను ఓర్నమెంట్ పెట్టుకోవడానికి అంత ఇష్టపడదు. ఉన్నా సరే పెట్టు కోదు వాళ్ళ మమ్మీ కూడా తిడుతూ ఉంటది అనమాట పెట్టుకోవచ్చు కదా ఆడపిల్లవి అని చెప్పేసి అది ఇది అంటది. కానీ తాను పెట్టుకోదు బట్ ఇంకా తన ఫ్రెండ్ గిఫ్ట్ రింగ్ ఇచ్చేసరికి ఇంకా అలానే వేల్లోనే పెట్టుకోనుందండి.
ఓకే మేబీ అందుకే ఇచ్చుండచ్చేమో అండి. యాక్చువల్ గా మా ఫ్రెండ్ కు కూడా అంతే వాళ్ ఆ పిల్లకి గోల్డ్, సిల్వర్ చాలా ఉంటదన్నమాట. కానీ ఆ పిల్ల ఎప్పుడు పెట్టుకోదనమాట. ఆ పిల్లకు ఒక సిల్వర్ రింగ్ పెట్టుకొచ్చుకుపోయింది. అది కూడా తీసేసి బీర్వాల పెట్ స్లనమాట అందుకే నేను నేను యాక్చువల్ గా టూ అనుకున్నా అండి. వాచ్ ఒకటీను ఆ రింగ్ ఒకటి అనుకున్నా. వాచ్ ఆల్రెడీ అమ్మాయి దగ్గర ఉంది ఆ సర్లే ఇప్పుడు వాచ్ ఎందుకులే ఇప్పడికి ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టిన అది తొందరగా రాదు కద బర్త్డే టైంకి రాదు అది నాకు నేను ఆర్డర్ పెట్టి. టిలప్పుడా. అందుకు నేను కొన్నప్పుడు నేను సేమ్ ఒకటేసారి ఇద్దరికి డ్యూయల్ వాచ్ ఆర్డర్ పెట్టుకుందాంలే ప్రస్తుతానికి. అయితే ఆహ్ అది పెట్టుకుందాము ఆ పిల్ల ఎట్లో పెట్టుకోదు నేను ఇస్తా అన్న నా జ్ఞాపక. కనాన్న పెట్టుకుంటది బాగా కనిపిస్తాది పిల్ల ఫింగర్స్ కానీ ఇంక నేను. ఆ రింగ్ చూస్ చేసుకున్నా అన్నమాట. ఉమ్ బాగుందండి నాకు నచ్చింది క్యూట్ ఉంది. సింపుల్గుంది బట్ మనకి. కి సిల్వరు గోల్డ్ రేట్లు తెలియదు కాబట్టి. ఏమో నాకు తృప్తి అండి అం. కానీ ఆ పిల్లకి నాకు కొనియాలనిపించింది ఇంక కొన్నిచ్చేసినా అనమాట. ఆ పిల్ల నిజంగా చాలా హ్యాపీ ఆ పిల్ల అంటే ప్చ్ ఆ పిల్లకన్ను ఉన్నా కూడా అది. ఆహ్ ఆ పిల్ల దగ్గర ఇప్పుడు మన ఏమైనా వస్తువు చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత ప్యూర్. స్మైల్ చేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను నచ్చుతదో నచ్చదో హ్యాపీగా ఫీల్ అవుతదో. ఏదో అనుకున్నా బట్ ఆ పిల్ల చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఆ డే మొత్తం. ఉమ్ ఆ అమ్మాయి నాకు ఎక్కువ ఆహ్ చెప్పు. పన్నీర్. ఆ అమ్మాయి నాకు బాగా ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది అనమాట. ఆహ్ బాగా ఇష్టమ ఇష్టపడు. నన్నీ నేనంటే కూడా నాకు అమ్మాయి అంటే ఇంత ఇష్టమో ఆ అమ్మాయికి కూడా నేనంటే అంత ఇష్టమనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ అమ్మాయి అయితే అసలు ఆ రోజు మొత్తం ఫేస్ అంత ఫుల్. హ్యాపీ హ్యాపీ ఉంది ఆ రోజు.
అవునండి సేమ్ మా ఫ్రెండ్ కూడా. అంతేనండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను ఇస్తుంటే నాకు వావ్ ఎంత మంచి ఫ్రెండ్స్. బాగున్నట్టు నాకు అనిపించింది ఏ బాగుండాల. నే ఉండాలి అని కూడా అనిపించింది అండి మే బి ఫ్యూచర్ వెళ్ళే. కొద్ది ఆ డిస్టెన్స్ పెరగచ్చేమో కానీ. ఆ బాండ్ మాత్రం అలానే ఉండాలి ఈ డిస్టెన్స్ తో పాటు బాండ్ కూడా డిస్టెన్స్ పెరగకూడదు అనిపించింది. పించిందండీ ఉమ్.
అలానే ఉంటుందండి మనకి ఒకసారి హాట్ టు హాట్ కనెక్షన్ వచ్చిందనంటే ఫ్రెండ్ గురించి. అది ఎంత డిస్టెన్స్ వచ్చినా. కూడా బాండింగ్ అనేది వెళ్ళదు మాటలు అన్ని మాటలు ఉండకపోవచ్చు ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు అన్ని మాటలు ఉంటాయి బట్. దూరం వెళ్ళినప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అవుతారు బట్ ప్రియారిటీ అయితే ఏదైతే ఉం. ఉంటుందో ఆలోచనలు ఉంటాయి కదా అవి ఎప్పటికీ చేంజ్ అవ్వవండి అవును నా పిల్ల నా ఫ్రెండ్ అనే ఫీలింగే ఉంటది మనం వన్ ఇయర్. మాట్లాడినా మాట్లాడకపోయినా టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా. వన్స్ మీట్ అయ్యామంటే ఆ బాండింగే ఉంటుందండి.
అవునండి.
అది కూడా నేను కూడా అలానే కోరుకుంటున్నా లైఫ్ అంతా మంచిగా ఉండాలి ఆ పిల్ల ఇంకా మంచి వెళ్ళాలి ఆహ్ నేను ఎప్పుడు కోరుకుంటా అండి.
అవునండి ఉమ్ నేనదే అనుకున్నానండి. వాళ్ళిద్దరిని చూసి ఆహ్ ఒకవేళ ఈ ఇయర్ అంటే మీరు కలిసి ఉన్నారు కాబట్టి సరి. పోయింది నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటారో తెలిదు కదా ఆహ్ ఎక్కడ ఉన్నా సరే ఆహ్ బర్త్డేస్. కాకపోయినా అలా వన్ ఇయర్ లో ఒక్కసారన్నా మీటప్ అయితే బాగుంటది కదా అని.
అవునండి నే నేన్ గుడ అలానే కోరుకుంటున్నా అండి సరే అండి.
మ్ బాయండి.